హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
మ్మ్ అన్నం తిన్నరా అండి
ఇంకా టైం కాలేదండి టూ కి తింటాం మీరు తిన్నారా
ఏహే తినలేదండి క్యారెట్లు కొనుక్కొచ్చుకున్నాం నిన్న మార్కెట్ తింటున్నా ఇప్పుడే
అవునా హ్మ్ నేను కూడ క్యారెట్ తింటానండి
ఇష్టమాండి క్యారట్ హలో
నీస్ ఇష్టం లేదు కాగానీ ఇంకా తింటామండి
మ్మ్ బా అలాంటా కదా అండి చిన్న పిల్ పిల్లలకి పెట్టండి అలా ఉంట మ ఎవరైనా చిన్న పిల్లలు ఉంట్ అంటే వాళ్ళకి ఇయ్యండి ఆ ఆ టెంపుల్స్ వెళ్తామండి మా ఇంట్లో సంవత్సరం ఒకసారి తిరుపతికి వెళ్తామండి ఫస్ట్
అవునా అక్కడ కళ్యాణం చేయిస్తారంట కదండి మీరు ఎప్పుడైనా చేయించారా మీ ఫ్యామిలీస్
అవునా అండి ఎక్కడికి వెళ్ళారంండి
మ్మ్ మ్మ్ మేము తిరుపతిలో కళ్యాణం చేయించినామండి
అట మా అమ్మ నాన్న వెళ్తే వాళ్ళకి నేను ఒక తోడుగా వెళ్ళిపోవచ్చు అనమాట మా చెల్ల ఉంద అనుకో బాబయ పిడి వాళ్ళ తోడు ది ఇంకా అనే ఉండు అన్ని అమాట ముగ్గురు ఫ్యామిలీలు అన్నారు టెంపుల్ కి తెలవండి తెలవద మీరు చెప్పారు దాని మించి
చిన్న తిరుపతిలో పోతారంండి ఇప్పుడు పెళ్లి కావాలని దండం పెట్టుకోడానికి వెళ్తార అనమాట
అవునా పెళ్ళి కావడం కోసం తిరుపతికేళ్ చిన్న తిరుపతికి వెళ్ళి పూజ చే తరన మాటా
కళ్యాణం కళ్యాణం చేయించుకొని తాయ ఎత్తుగడతాడ అనమాట అయ్య గారు ఇకా అయ్య ఇట్లో మ్యారేజ్ అయితదని కొంచెం నమ్మకం అంట
అవును మీకు యాడ్ తగ్గిరట్ట తెలుసా అండి తెలంగాణ నలో చాలా ఫేమస్ అంట కదా
ఫేమస్ అవును స్వర్ణగిరి కూడా దగ్గర ఉంటదండి అది కూడా
ఆ మనం ఒక రోజు వెళ్ళినాం అనుకోండి పొద్దున్న పోయి దేవుని ఇటు చూడొచ్చు వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు అటు లక్ష్మీ నరసింహ స్వామిని కూడా చూడొచ్చండి
అవునండి అవునంట
ఆ మీరు ఎప్పుడైనా అమ్మవారి గుడికి వెళ్ళిరాండి డి లక్ష్మిీదేవి గుడి లక్ష్మి అమ్మవారు
ఆ ఎళనమ్ అండి మననే ఏలినం ఇక్కడ మాకు మా దగ్గర ఉంటది విస్ఫటిక మహాలక్ష్మి అని
ఆ మాకు ఇక్కడ సమ్మక్క సారక జాతర ఉండేనండి అండి మేము వెళ్ళినాం సూపర్ జరిగింది అండి అక్కడ కళ్యా అన్ని స మా అమ్మ చ చీరా బటర్ క సంబంధించిన గాజులు బొట్టు పిల్లతో సాగ తీసుకొని వచ్చు మరి దేవుడికి ఇచ్చమన్నమాట నువ్వు
అవును బెల్లం కూడా అ బంగారం అంటారంట కదండి అక్కడ మేం ఎళ్ళలేదండి
చెప్పండి ఏమో అంటున్నారు ఇందాక అవునా ఎళ్ళండి ఏం కాదు మంచిదే చాలా మంచి పవార్ పవిత్రమైన దేవత అండి సమ్మక్క సారక్క అక్కజల్లంట నే
అవునవునంటండి హూ హూ మ్
ఆ మీరు ఇది తెలుసా అండి మీకు యాదగిరి ఆ యాదగిరి కాదు కానీ ఆ చెరుగా ట్టు మీకు ఐడియా ఉందా ఒకటి ఉంటంట కదా
అవునవునండి తెలుసు తెలుసు
తెలుసా మీకు తెల్ అక్కడ నైట్ నిర జ చేసావు ఇన్ ఒక రోజు నేను రోజు ఎళ్ళిన బస్సు దిగగా గానే నడుచుకున్ ఎల్లినం అంటే ఎల్లినం అప్పుడు చిన్న ప్ ప్పుడు నన్ను ఎత్తు కొ నన్ను పట్టుకొని నడుచుకుంటా నడుచుకుంట తీస్ సవే నన్న మాట నేను మా మత్త ఎళ్ిన మా ఒక రోజు
హూ హుమ్ అవునా మేము కూడ వెళ్ళినాం గానీ నచ్చుకుంటా వేల్ళలే అవును అవును అ వైశాస్ కి అంతా ఫ్రీ ఉంటది అవునవునుండి మాకు ఆ సత్రమే కదండి అవునా బాగుంటదండి ఫుడ్
ఊరు మట్టపెల్లి తెల్ స్ సా అండి మట్టే పెల్లి దేవుడు
ల లక్ష్మీనరసింహస్వామి మహిమ గల తండ్రి అండి
అవునా అండి నాకు తెలివదు మా ఫ్రెండ్ అన్నది రేపు పోదాం మా నీ
అవునా మాకు ఇక్కడ సూర్యాపేట డిస్ట్రిక్ ఇది తెలుసా అండి పిల్లల మర్రి మీకు
తెల్వదండి పిల్లల మర్ ర్రి అంటే నేను సినిమాలో మయ మయది మాలదీపంలో పిల్లమారి అని ఓ పద విన్నండి ఇది ఎక్కడ
ఆవు చా
లేదండి చెప్
ఆ అవునా సూర్యాపేట డిస్ట్రిక్ట్ లో పిల్లల మర్రి టెంపుల్ ఉంటదండి శివయ్య అంటే ఎల్సిన దేవుడు అనమాట శివయ్య అక్కడ
అవునా
చాలా మైమ గలతండ్రి ముగ్గు మూడు గుళ్ళు ఉంటాయి అన్నమాట పిల్లలు మర్రీ పోతే ఆ త్రీ టెంపుల్స్ వెళ్తే చాలా మంచిది అంటాండి
అవునా అయితే మీరు వెళ్ళి రాండి ఎప్పుడైనా ఒక్కసా
ఆ వెళ్ళినామండి శివరాత్రికి చాలా మంచిగా పూజలు చేస్తారండి అక్కడ
అక్కడ బంతి పూలు డెకరేషన్ చేసి రండి డెకరేషన్
ఆ చాలా పూలు బంతి పూలే కాదు చాలా చామంతి గాని ఇంకేమేమో పూలు పెట్టి చేసారు చాలా బాగుంది డెకరేషన్ ఇట్లా నాకు కరకామ్రాలు ఇష్టం అండి
మా గు అండి మాకు ఒక చిన్న మరదలు ఉంటాదండి ఆమె కూడా పూలనే చాలా ఇష్టమ అండి
అవునా ఉ హు
దండి కాకపోతే ఊక నా పో ఆమె ముగ్గులే తండి మంచిగా ఇంకా కోన్లు పెడతది చీరలు కడతంది గాజులు మజ్గకొను ఉంటదండి నాకైతే ఎం కొనిపించదండి ఒక్కసారి కూడా
అవునా మీక వచ్చా అండి మెహందీ పెట్టడం
పెట్టడం ఆమె అంత ఆమె ఎంత మంచిగా నాకు పెట్టుకోరాలే నాక్ ఏదో చి చిన్నగా పెట్ అరబిక్ కోను నాక్ చిన్న చిన్న డిజైన్స్ వచ్చా అనమాట మామిడి పిందలు తామర పూ మీకు ఒక తెలుస సా ఇప్పుడు ఏనుగు బొ మ్మల తో కూడా ముగ్గులుత్తున్నారు అదే ఫోన్
అవునా
ఏనుగు బొమ్మలు ఉంటాయి కదా మీరు చూడండి యూట్యూబ్లా చూసి నేర్చుకోండి సరేనా అండి
ఆ నేర్చుకుంటామ అండి ముగ్గులు వేయస్తారా అండి మీరు ఎయొచ్చా ముగ్గులే చాండి మీకు
మా అమ్మ నాకంత ముగ్గుల్ని ఏర్పలేదు లేండి కాని కోన్లు మాత్రం వేయొచ్చు అన్నమాట ముగ్గులేయరాదు ఎక్కువ చదువుకుంటుండే చిన్నప్పటి నుంచి
ఉహు ఇప్పుడు అంతా అంతే లేండి ఫోన్ల చూసి ముగ్గులు వేయడం.
మీకు కలర్స్ వేయడం ఇష్టమేనా అండి. ము గ్గులు వేసినప్పుడు, మా ఇంటికాడ ఒక చిన్న అబ్బాయి ఉంటడు కలర్లు వచ్చి నింపుతా ఉంటడు మా అమ్మ వెస్తే ముగ్గు.
అవునా. హుహ్
మా ఇంటికాడ ఒక అమ్మాయి ఉంటదండి వాళ్ళ బజార్ మొ త్తం ఏసి వత్తదండి ముగ్గులు
అవునా ఇష్టమేమో తా ఆ ఏంటండి.
డౌటే
ఇష్టమై ఉంటదండి పైసలకు ఎవ్వలేస్తరండి.
అవునులేండి అంటే ఆడపిల్ల ముగ్గెత్తే మంచిదం ంట అండి ఇంటికాడ కని నాకు ముగ్గులు రావు.
హు స
మేము నిన్న గుడ్డుకో గుడ్డు కూర చేసుకున్నా మీకు చెప్పాలా.
చెప్పండి ఎలా చేశారు. నాకు ఎగ్ అంటే చాలా ఇష్టం అండి.
మా దగ్గర కరెంట్ ఉంది అన్నమా ట మాది కొంచెం హాస్టల్లా కరెంట్ పోయి తోటి కరెంట్ పోయి ఆన్ స్వి చ్ ఆన్ చేేశి దాని మీద పె పెనం పెట్టి నూనె పోసినా మా ఉడకబెట్టి ఈడ గుడ్లిచ్చిరన్నమా ట మా దోస్త్ ల అందరం ఐదుగురం ఉన్నం. అయితే ఆరు గుడ్లు తెచ్చుకున్నాం ఆరు గుడ్లు పలగ గొ అంటే మధ్యలకు గోసి నూనెల వేయించినం తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర, మసాలా వేసినాం సూపర్ ఉంది అండి. మీరు ఒకసారి ఇంటికాడ ఉంటే ట్రై చేయండి అ
ఓ ట్రై చేస్తాండి. ఆ
అసలు మస్తు ఉందండి టేస్ట్. ఇంట్లో ఉప్పు, కారం తోటే అన్నమే తినము ఇక్కడ మాత్రం తినాలం ఇగా తప్పదు హాస్టల్లా.
హాస్టల్ కదాండి తప్పదు
చదువులు ఇ పెళ్ళి లు బోలన్ నా వల్ల అయిత లేదండి జాబ్ వతే ఏ బాధ ఉండదండి నాకు చదువుకుంట తనే ఉన్నాయి
అంతేనా ఏం చదువుతున్నారండి
నేను చదువుతున్నా గాని ఆ జాబ్కేనండి ఏం చెత్తమండి సాఫ్ట్వేర్ కావాలని చూతున్నా సాఫ్ట్ వేర్ వత్తే ఇంగ నేను సాఫ్ట్వేర్ ని పెల్లి సాఫ్ట్వేర్ ల ఉన్న ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటా ఇగ
అంతేనా మీరు ఎక్కడ ఉంటరు ఆహ
మేము కాలేజు ఇక్కడ జో జాతిరత్నలు సినిమా ఉన్న దగ్గరం ఒక జాతి రత్నాలు సినిమా తెలుసా మీకు
తెలవదండి చూడలేదు నేను
చూలేదా జాతీరత్నలల్ల జోగిపేట్ రా జాతిరత్నాలం ఉంటరు కదా అక్కడ మా కాలేజ్ ఉంటన్నమా ద అక్కడ మేము ఉంటాం అన్నట్టు నిలు నివసిస్తాం అక్కడ
ఉహు
ఇంకా మీకు ఓటి తెలుసా అండి జాతిరత్నాలు వాళ్ళు జోకులు చేత్తరు చూడండి ముగ్గురు ఉంటారు జోకులు హీరోలు
అవునుంటా కదండి
అందులో ఒక్క కు ఒక్క ఆయన కూడా ఎన్ని హాస్టల్ ఉన్న కాని వేస్ట్
అవునా ఆహా మీరు అది చూసి రండి ఏదంటే ఇప్పుడు నల్గొండ దగ్గర ఏదో ఫేమస్ టెంపుల్ ఉంటదంట కదండి శివయ్యది
తెల్వాదండి నల్లగొండలో శివుడు తెలవాదండి నల్గొండ
ఏదో స్తంభాలు ఒక దాని మీద స్తంభం ఒకటి పడుతది సంథింగ్ ఏమో అంటరు కదండి
తెలివదండి నాకు కూడా నాకి నాకోకటి నాకొక ఐడియా వ చ్చిందండి మా ఇంటికాడా ఒక దేవుడు అదంతటి అదే వచ్చింది అని అన్నారు కానీ అది ఎంత ంత నిజమో తెలియదండి అంతకు ముందు ఎవరైనా పేట్ ఎరో మర దేవుడే నిజంగా వచ్చిండో తెలివదండి మా ఇంటి పక్కనే ఒకటి ఉందండి.
ఉహు అవునా
కానీ చాలా పవిత్రం అండి అక్కడ నేను ఏదఅనుకున్నా జరుగుతుందండి నేన్న ఒక రోజు దండం పెట్టుకని మాకు ఇవాలా స్కూల్ ఉండొద్దు అని అనుకున్నా ఆ రోజు స్కూల్ లేదండి.
అయ్యాహా ఏమనుకుంటే అది జరుగుతందేమో ఇక్కడ
చి చిన్న కోరికలి కోరుకోఅండి ఆ దేవుడు దె గర పెద్ద కోరికలు కోరుకుంటే రావ అన్నమాట అందుకే చిన్న చిన్న కోరుతా ఇయాల బడుండద్ దేవుళ అని కోరుకు నాబడి లేదు
అవునా
సైడ్ వచ్చినప్పుడు దండం పెట్టుకోండి ఆ దేవుడికి మీరు కూడా చిన్న చిన్న కోరికల అడగండి సరే నను పెద పెద్ద అడగకండి ఆమెనని మళ్ళా బరువు అయితయి ఆయనకి
చిన్న చిన్నవే అడుగుతావు మాకేముంటాయండి పెద్ద పెద్ద కోరికలు.
ఆయనకు తెలివదా అండి మనకి ఏమి ఇయ్యాలో మనం ఎందుకు అడగాలండి ఆయనకు తెలియదా ఏం చెయ్యాలి ఆస్ అసలు ఏం జరుగుతుంది సమాజం అని
ఉ
మీకు రాధాకృష్ణ సినిమా అంట రాధాకృష్ణ సీరియల్ చూసి రండి మీరు ఎప్పుడైనా
చూసానండి
హ
ఉ మీరు చూస్తారా అండి
ంది మా ఇంట్లో మేము వెళ్తున్నాం మరి
ఉ సరే అండి మరి